మ్మ్ హలో
హలో వినబడుతుంద అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్సున్నారండి
ఏం లేదండి కాలిగానే ఉన్నా
అవునా తిన్నర అండి
ఆ ఇప్పుడే తిన్నామండి మీరు తిన్నారా
ఇంకా తినలే అండి తినాలండి మేమి ఇప్పుడు
ఏం కర్రీ చేసిరూ
మాది యిరోజ్ పప్పండి
ఆహా
ఆ
ఎంతయింది ఇంకా తిన్లేద అన్నం
ఆ తినలే అండి మా వాళ్ళు వస్తున్నారని వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం
ఉహుమ్
అల్లు వచ్చాక తిందామని బా బజార్ కెళ్లూరు వచ్చాక తిందమ్మన్నట్టు ఇకా వెయిట్ చేస్తున్నా
ఉహుమ్
మీరేం ఒందిరండి ఈరోజు
మేం పప్పుచారు
అవునా
ఆ ఓ మ మ సేమ్ కూర ఇవాళ కాకపోతే మా చారు మీద పప్పు హు హుమ్ ఏ సంగతులు ఇంకా ఏం చేస్తున్నారు ఉమ్
అ మంచ్ ఇంథా
ఆ చిత్తపండు తోటె చేసినండి
అవునా
ఏం చేస్ స్తున్నారు ఇంకా చింగారిపోద్ ఇవాళ ఎండ బాగా కొట్టిందండి పొద్దున్నండి నిన్నటి దాకా చల్లవుండే
అ
ఆ వాతావరణం ఒకసారి అవును ఇంకా ఇప్పుడే ఇన్ని ఎండలు కొడితే మే నెలు ఎట్లా కుడుత ఏమో
ఆ
బా
అవును
అసలు ఈసారి బాగా వర్షాకాలంలోష శాల పడ్డాయి హలో హలో